హలో, ఎలా ఉన్నావు?
నేను బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావ్?
నేను కూడా బాగున్నాను, ఏం చేస్తున్నావు?
ఉమ్ ఏంలేదు, బయట వర్షం పడుతుంటే, రీల్ తీసుకుంటా ఉన్నదిగ
హు అసలు ఏందో ఉన్నట్టుండి పుల్ రైనీ సీన్ థూ ఫైనల్లీ, రైనీ సీజన్ స్టార్ట్ అయింది కదా.
అవును లాస్ట్ ఫ్యూ వీక్స్ హీట్ చాలా ఎక్కువ ఉండింది, ఇప్పుడు క్లైమేట్ చాలా ప్లెజెంట్ గా ఉంది. అసలు ఆ హీట్ కి తట్టుకోలేకపోయాం, ఎప్పుడెప్పుడు రైనీ సీజన్ వస్త్ తుందా అని ఉండేవాళ్ళం.
మ్మ్ నిజమే ఇంక నిన్న నైట్ ఫుల్ గా రైన్ పడింది ఇంకా మార్నింగ్ లైక్ చక్కా ఫ్రెష్ స్మెల్ వచ్చింది కదా, ఎంత బాగుండిందో
అవును వెట్ సాయిల్ స్మెల్ అంటే నాకు చాలా ఇష్టం, చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది కదా.
ఊ నిజమే మా ఇంట్లో మా అమ్మకి కూడా చానా ఇష్టం ఆ స్మెల్ అనేది ఇంకా మార్నింగ్ లేచాక బాల్కనీలో నిలబడి ఇంకా రైన్ చూస్తుంటే అసలు అ టైమ్ ఎలా వెళ్ళిపోయిందో తెలియట్లేదు. అసలు ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అల్స ఇన్నామ్
సేమ్ ఫేలింగ్ నాక్కూడా, రైన్ పడుతుంటే ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఎంత కామ్ గా ఉంటుందంటే, మైండ్ రిలాక్స్ అయిపోతుంది, స్ట్రెస్ అంతా తగ్గిపోత్ తుంది, ఒక కామ్ ఫీలింగ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా.
అవును నిజమే, ఇంకా నువ్వు రైైనీ సీజన్ని సమ్మర్ కన్నా ఎక్కువ ఇష్టపడతావా లేకుంటే సమ్మర్ కన్నా రై రైైనీ సీజన్నే క్కువ ఇష్టపడతావా?
డెఫినెట్లీ సమ్మర్లో బయటకి వెళ్ళాలన్నా ఇంట్రెస్ట్ ఉండదు కానీ రైనీ సీజన్ లో మాత్రం వెదర్ చాలా కూల్ గా ఉంటుంది అప్ అయినా తిరగచ్చు అని కదా సో నాకు రైనీ సీజెన్ అంటేనే ఇష్టం.
రైనీ సీజన్ లో వర్షం పడుతుంటే కూడా బయటికి వెళ్తావా నువ్వు?
అవును నన్ను అనడం అంటే చాలా ఇష్టం ఎప్పుడెప్పుడు అందాము అని చెప్పి ఉ కానీ వర్షం పడినప్పుడు.
మ్ ఇంకా వర్షం పడుతుంటే, ఇంకా హీట్ అంటే హాట్ హాట్గా టీ తాగడం, అసలు సూపర్ కాంబినేషన్స్ కదా
అవును టీ తో పాటు మిర్చి బజ్జి. నెక్స్ట్ లెవెల్ అది కూడా వేడి లేడి మిర్చి బజ్జీలు విత్ కారం. వావ్ నోట్లో నీళ్ళు వస్తున్నాయ్ చెప్తా ఉంటే.
ఆ అవును ఇంకా ఆనియన్ పకోడి కూడా బాగుంటుంది. దాంతో పాటు ఆనియన్స్ కట్ చేసు కొని టీ పక్కన పెట్టుకొని, టీలో ఆ బజ్జీలు వేసుకొని తింటా ఉంటే ఎంతా బాగుంటుందో?
అవును నిజమే అమ్మ రైనీ సీజన్ లో ఆల్మోస్ట్ ఎవ్రీ వీకెండ్ బజ్జీలు చేస్తుంది అంత టేస్టీగా ఉంటాయో ఇంక ఆ సీజన్ లో తినాలనిపిస్తుంది. తింటా ఉంటే ఇంకా టేస్టీగా ఉంటాయి.
అవును మా ఇంట్లో పకోడి చేస్తారు అందరం కలిసి తింటాము. ఇంగ పకోడి అనేది నేనే చేసా అందరికీ.
అవునా చైల్డ్ హుడ్ లో రైన్ పడితే స్కూల్ గ్రౌండ్ లో ఫుల్ గా ఆడుకునే వాళ్ళం కదా?
అవును అసలా ఫుట్బాల్ ఆడుతూ ఇంగా ఫుల్ ఆ మట్టి అయ్యే వాళ్ళం మట్టి మట్టి అయ్యేది క్లాత్స్ బట్ట లకి, చేతులకి కాళ్ళకి. ఇంగ బురద కూడా చల్లుకునే వాళ్ళం గుర్తుకుందా?
అవును ఇంటికి వెళ్ళక ఫస్ట్ అమ్మ గేట్ దగ్గరే ఆపేది.
అవును ఫస్ట్ ఇంగ అక్కడ నుంచి బాత్రూమ్ ముందు బాత్రూమ్ కి వెళ్ళు అని కంపల్సరీ చెప్పేది. ఇంగ అక్కడ నుంచి మనం ఇంగ స్నానాలు చేసుకొని మళ్ళి ఇంటికి వచ్చేవాళ్ళం
ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుంటాయి కదా?
మ్ అ అవును, కానీ మెమోరీస్ మాత్రం ఎప్పటికీ మర్చిపోలేం గదా ఆ మెమోరీస్ వేరు. మళ్ళా మళ్ళా ఇట్లా ఎంజాయ్ చేయలేము. ఆ మెమోరీస్ కూడా క్రియేట్ చేయలేం.
ఇంకా రైైనీ సీజన్స్ అయితే ఫార్మర్స్ కి బ్లెస్సింగ్స్ లాగా కదా?
మ్ అవును. మ్ అంటే టైమ్లీ రైయిన్ఫాల్ ఉంటే ఇంకా క్రాప్స్ హెల్తీగా గ్రో అవుతాయంట. ఇంగా అదే పనిగా రైన్ పడినా గూడా, ఇంగా వాళ్ళకి చాలా లాస్ జరుగుతుంది.
అది ఎమో నిజమే కానీ ఎ ప్యాడీ కల్టివేషన్ కి రైం చాలా ఇంపార్టెంట్ అన్నమాట.
ఉమ్ అవును నిజమే. నువు వాటర్ సఫిషియయంట్ గా ఉంటే ఇంకా ఫార్మర్స్ కూడా చాలా సంతోషం గా ఉంటారు ఇంగా వేరే పంట వేసే గూడా హోప్ ఛాన్సు స్కోప్ గూడా ఉంటుందన్నమాట.
కానీ హెవీ రైన్ ఫాల్ అయితే ప్రాబ్లం అవుతుంది నువ్వు చెప్పినట్లు.
ఉమ్ అవును అప్పుడు ఏమన్నా రివర్స్ అట్లా ఉంటే ఫ్లడ్స్ గూడా వస్తాయి. ఇంగా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇంగా వేసిన క్రాప్ ఫుల్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా?
అవున్ ఇంకా రోడ్స్ కూడా ఫుల్ వాటర్ తో ఫిల్ అయిపోతాయి
ఉ నిజమే ఇంగా ట్రాఫిక్ జామ్స్ వల్ల ఇంగా ఆఫీస్ కి లేట్ అయిపోతాము ఆఫీస్ కి లేట్ అయిపోతే ఇంకా అట్లే జరిగింది అనుకో ఇంకా ఎప్పుడో ఒక్ రోజు ఇంకా ఫైర్ అయిపోతాం కంపెనీ నుంచి
అది నిజమే ఇంకా బైక్ రైడ్ చేసే వాళ్ళు చాలా కేర్ఫుల్ గా నడపాలి బండి
అవు నిజమే ఇంగ రోడ్స్ లో స్లిప్పరీ ఉంటుంది అసలు స్లిప్పరీ స్లిప్పరీగా ఉంటాయి ఇంకా ఆ టైంలో ఇంకా స్పీడ్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ మనం ఆ ట్రైన్ ఆ టైంలో స్పీడ్ ఎక్కువగా పోయినామనుకో ఇక మనం బాడ్ రూమ్స్ దొరికేవి అయితే చానా కష్టం
అవును నేను రైన్ స్టార్ట్ అయ్యాక స్లోగా డ్రైవ్ చేస్తా
అవును అదే చానా బెటర్ ఎందుకంటే మనం మనం ఆరోగ్యంగా మన లైఫ్ని మనం చూసుకుంటేనే కదా ఏమైనా ఫర్ రగా చేయగలం ఫస్ట్ సేఫ్టీ మెయిన్గా ఉండాల్ల
అవును అవి ఇంకా స్లోగన్స్ కూడా ఉన్నాయి కదా స్పీక్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్ అని చెప్తా అంటారు
ను ఇంగా రోడ్ మీద అక్కడక్కడ బోర్డ్స్ లో గూడా వేసి పెట్టింటారు టర్నింగ్స్లో
అవును డ్రైవ్ స్లో టర్న్ స్లో అని చెప్పి
ఉ అవును ఇంకా నేనైతే రైన్స్ స్టార్ట్ అయ్యాక కొంచెం స్లోగా డ్రైవ్ చేస్త తా నువ్వు గూడా నువ్వు చెప్పినట్టు నేను గూడా అట్లే చేస్తా
ఉమ్ ఇంకా నేను రైైనీ సీజన్ లో అంబ్రెల్లా మర్చిపోవడం అయితే నా హ్యాబిట్ అయిపోయింది ఏ ఇప్పుడు కూడా అంతే ఎప్పుడైనా వాన పడుతుంది అని తెలిసినా కూడా అంబ్రెలా మర్చిపోయి వెళ్ళిపోతా
నిజమేలే అది యూనివర్సల్ ఫ్యాక్ట్ గానీ ఇంగా నేను బ్యాగ్లో పర్మనెంట్ అంబ్రెల్లా పట్టుకుంటా అన్నమాట
మరి రైన్కోట్ బెటర్ అంటావా అంబ్రెలా బెటర్ అంటావా.
అంటే నువ్వు ఇప్పుడు బైక్ రైడ్ చేస్తా అంటే ఇంక నువ్వు బైక్ లో కదా వెళ్లేేది నీకు రైన్ కోట్ సెట్ అయి ఇంకా వాకింగ్ అయితే అంబ్రెలా ఇంకా నువ్వు బైక్ లో అంబ్రెలా పెట్టుకొని పట్టుకొని డ్రైవ్ చేయాలంటే చాలా కష్టం కష్టమ్ గదా అట్లాంటి టైంలో నీకు రైన్కోటే బెటర్
చాలా మంచి పాయింట్ చెప్పావు నువ్వు
ఊ ఇంగా రైని సీజన్ లో డిసీజెస్ కూడా ఎక్కువ వస్తాయి గదా
అవును డెంగ్యూ మలేరియా లాంటి డిసీజెస్ మస్కిటోస్ వల్ల వస్తాయి ఎందుకంటే రైైనీ సీజన్స్ లో మస్ కిటోస్ ఎక్కువ అయిపోతాయి
ఉ నిజమే ఇంకా వాటర్ ఎక్కడ స్టాగ్నెంట్ గా ఉండకూడదు అట్లా ఉంటే ఇంకా అక్కడ మస్కిటోస్ అనేది ఫామ్ అయి ఇంగా మనల్ని కు ఇంకా డెంగ్యూ మలేరియా అనే ఫీవర్స్ అనేది ఎక్కువ అయిపోతుంది
అవును హౌస్ సరౌండింగ్స్ అనేవి చాలా క్లీన్ గా మెయింటైన్ చేయాలి
ఊ ఇంకా డ్రింకింగ్ వాటర్ కూడా క్లీన్ గా ఉండాలి ఎట్లా అంటే అట్లా ఏమన్నా బ్యాక్టీరియా అట్లా ఏమైనా కనిపించిందనుకో పురుగులు అవి పడినప్పుడు అవంతా పడేసి ఇంకా కొత్తగా వాటర్ ఫిల్ చేయాలి
అవును రైన్ వాటర్ డైరెక్ట్ గా తాగకూడదు అలానే
ఉ అవును నిజమే కానీ హెల్త్ ని కేర్ కూడా తీసుకోవాలి. కదా
అవును కానీ రైనీ సీజన్ లో నేచర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. కదా
ఉ అవును ట్రీస్ అన్ని గ్రీన్గా మారిపోతాయి కానీ మనకి రైన్ వాటర్ ఫేస్ మీద పడితే చాలా గ్లో స్కిన్ గ్లో అయితుంది. అంట గదా నేను ఎక్కడో విన్నాను
అవును నేను ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసిన ఎందుకో నాగే అనిపిస్తుంది. అప్పుడప్పుడు అలానే
మ్ ఇంకా హిల్స్ అండ్ వాటర్ ఫాల్స్ చూడాలనిపిస్తుంది. ఆ టైమ్ లో
అవును అందుకే ఈ సీజన్లో టూరిజం ఎక్కువ ఉంటుంది.
అవును నువ్వు ఎప్పుడైనా రైనీ సీజన్లో ట్రెక్కింగ్కి వెళ్ళావా
లేదు కాని వెళ్ళాలని చాలా రోజుల నుండి అనుకుంటున్నా
ఉమ్ నేను ఒకసారి వెళ్ళాను ఏమంటే ఇంక అప్పుడు ఫాగు రెయిను గ్రీనరీ అసలు చాలా మంచి ఎక్స్ ఎక్స్పీరియన్స్ మర్చిపోను నేను నేను లైఫ్లో
ఫోటోస్ తీసావా
నేను తీయకుండా ఉంటానా అసలు చాలా తీసాను ఇంకా మొబైల్ గ్యాలరీలో ఇంకా ఉన్నాయి ట్లే ఈ టైమ్ లోనే ఏమో నేను ఒకసారి వెళ్ళిన
నెక్స్ట్ టైమ్ నేను కూడా వస్తా అయితే
హ్ సరే అయితే పక్కాగా వెళ్దాం ఇంకా గ్రూప్ గా వెళ్తే ఇంగా ఫన్ గా ఉంటుంది. ఇద్దరమే కాకుండా ఇంగా మన ఫ్రెం ఇన్వైట్ చేసుకొని పోతే మంచిగా ఉంటుంది
అవును ఇంకా రైన్ పడుతుంటే సాంగ్స్ వినడం చాలా బాగుంటుంది. కదా ఎస్పెషల్లీ వో ఓల్డ్ మెలోడీ సాంగ్స్ వినడం అంటే ఇంకా బాగుంటుంది
అవును నా కూడా చాలా ఇష్టం ఇంకా విండో దగ్గర కూర్చొని సాంగ్స్ వింటుంటే స్ట్రెస్ మొత్తం పోతుంది. నాకైతే
ఊ ఇప్పుడు నేను ఇప్పుడు నేను అదే చేస్తా ఇప్పుడు వర్షం పడుతుంది. ఇంకా విండో దగ్గర వెళ్ళి కూర్చుని సాంగ్స్ వింటా ఉంటా
ఉమ్ స సరే లే ఆ పని చేయి మంచిగా ఫీల్ ఎక్స్పీరియన్స్ చెయ్యి
ఉమ్ సరే అయితే బాయ్
ఉమ్ బాయ్